ఆ వినిపిస్తుందండి చెప్పండి ఏం చేస్త ఉన్నారండి
ఏం చెయలేదండి ఖాళీగా ఉన్నాం మీరు
ఆ నేను అలా పైకొచ్చి మిద్ది పైన కూర్చొని చందమామని చూస్తూ ఉన్నానండి చాలా బాగుంది వాతావరణం అంతా
హ్మ్ అవునండి ఉగాది నుంచి వర్షాలు పడు తూ ఉన్నాయి. అప్పుడప్పుడు కూల్ గా ఉంది. అంటే ప్చ్ వార్ ఎఫెక్ట్ వల్ల ఏమన్నా అంటే ఇప్పుడు కొన్న వడగళ్ల వానా ఇవన్నీ పడినాయి కదండి.
అవునవును
హ్మ్ అంటే వడగండ్ల వాన పడకూడదు అంటారు చాలా మంది ఇక్కడ ఇరాన్ దగ్గర అయి అతే ఆయిల్స్ అన్ని పైన గాల్లో కలిసిపోయి. ఎకిమికెల్ రెన్ మాట్. ఎందంట.
హాహా.
ఉమ్. అట్లాంటివన్నీ. ఆ అట్మాస్ఫియర్ లో జరిగితే. చానా ఇబందవుతు.
అవునండి అవును త్. మనకి ఇంపార్ట్ అవుతుంది మనక్స్. కిన్ మా ట్. డీస్ లేసు.
అవి ఇవి వొస్తాయి, ఇంకోకటి పెట్రోల్లే పెట్రోల్ బంక్స్ లో కూడా, ఇప్పుడు చనా. రష్ ఎక్కువ అయిపోయింది తెలుసా అండి మీకి.
అవునవును ఎందుకంటే, ఇప్పుడు ఆ వారీ వల్లె, ఇవంతా జరిగి. ఈ.
మీకు ఎక్కడా ఆగిపోయిందో ఆయిల్ ఇవన్నీ తెలుస.
ఐ ఈ ప్రాసెస్ మొత్తం నాకైతే తెలియదండి. నాకు తెలిసిన టాపిక్ గురించి, ఆహ లేదు లేదు నాకు అంతే చెప్తున్నా కదా నేను అసలు ఇప్పుడు, ఈ కరెంట్ ఫెజివ్ ఇవ. అసలు ఏమంతా తెలియడం లేదన్నమాట అంత. ఫాలో అవుతాలేన్ నేను ఇప్పుడు.
స్టేట్ ఆఫ్ హార్మోస్ అని స్టేట్ ఆఫ్ హార్మోస్ అని ఒకటి అంటే. థట్టి టూ కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉ. ఉంటది అక్కడ నుంచే మనకి లోపల నుంచి. ఆయిల్ వొస్తుంది.
ఓకే.
ఉమ్.
అక్కడ స్టాప్ అయిపోయిందా.
అక్కడ షిప్స్ అన్ని ఆపేశారండి. మన మోడి. మన మోడీ గారు ఉన్న. కదా మోడీ గారు ఏం చేశారంటే, లైక్ర అది. పేస్ చేసుకొని. ఆ ఇండియన్. ఫ్లాగ్స్ పెట్టుకొని మన టూ త్రీ షిప్స్ ఏమో వచ్చాయండి ఆ ఏమైందండి అంటే ఇంకా అవి పాగల కొట్టేసరికి యాక్చువల్ గా ఆయిల్ తెప్పిస్తా ఉండ కాకపోతే ఏమైందంటే అక్కడ అవి బ్లాస్ట్ చేసేదళికే ఇప్పుడు తీస్తారు కదా ఆయిల్ తీస్తారు కదా క్రూడ్ ఆయిల్ ఇవన్నీ ఆ క్రూడ్ ఆయిల్ తీసే టైం అక్కడ కొన్ని ఒక ఐలాండ్ ఉందంట
హమ్
అంటే ఫైవ్ మిలియన్ బ్యారెల్స్ ఏమో సంథింగ్ స్టోర్ చేసుకునేకు ఉంద
ఉహుమ్
ఉమ్ దాని దాని పైన దాడి చేస్తారు. ట్రంపు ట్రై చేస్తా స్పోర్ట్స్
హమ్
అదంతా ఇప్పుడు మళ్ళా అంటే రెడీ చేయాలంటే టైం పడుతుంది కదాండి
అవునవునండి
చాలా ఇబ్బంది అయిపోయింది ఇగ అసలు ఆయిల్ లేక ట్వంటీ పర్సెంట్ ఆయిల్ అక్కడ నుంచి ఆ స్టేట్ ఆఫ్ ఫార్మోస్ ఆధార లో వస్తుందంట అండి
ఓకే నాకైతే వీటి గురించి ఎంత తేల్
నాచురల్ గ్యాస్ వస్తుంది కదండి నాచురల్ గ్యాస్ తయారు చేస్తారు కదా దాన్ని కూడా పాల్గోట్టేేశారు
ఉహుమ్
కారు కూడా వార్ లో ఇబ్బంది అంటే అంత డిస్ట్రియ్ అయిపోయింది
ఉమ్ ఓకే అండి నాకు వీటి గురించి అయితే ఇంత ఐడియా లేదు తూ ఆ ఈ అంటే బట్ నాకు వీటి వల్ల వచ్చే ఎఫెక్ట్స్ అని తెలుసుగాని లైక్ ఇప్పుడే నెక్స్ట్ ఏం జరుగుతది సిచువేషన్ ఎలా చేంజ్ అవ్వబతో తుంది మనం ఎలాంటి ఫేస్ చేయాల్సి వస్తుంది అంత తెలుసు కానీ బట్ పట్ టెక్నాలజికా రిజన్స్ ఏంటి ఎందుకు చదువుతుంది. అంటే వారి వల్లన అని తెలుసు గని ఏ పర్టికులర్ ఇలాంటి ప్లేసెస్ ఇక్కడెక్కడ ఎలాంటి ఇష్యూ జరిగి ఉంది దాన్ని ఏమంటారు ఎక్కడ స్టాప్ అయ్యింది ఇవి అయితే నాక్ పెద్ద ఐడియా లేదం
మ్
ఆ ఇం
రేట్స్ అన్ని పెరిగిపోతాన్నయండి మ్
కనంటే మనకి ఇవి దొరకడం కష్టమైంది కాబట్టి అప్పుడు దాని డిమాండ్ కూడా పెరుగుతదన్నమాట
డిమాండ్ అంటే మనకి మనకున్నది ఒకటే మనకు అన్నీ దొరుకుతాయండి యాక్చువల్గా
దొరికేకేమో దొరుకుతాయండి.
అన్ని ఫుడ్ కి ఇవన్నీ దొరుకుతాయండి కాకపోతే ట్రాన్స్పోర్ట్ చేస్ కునేకి మనకి ఆయిల్ ఒక్కటి కావాలి ఆయిల్ కావాలంటే మనా వేరే దేశాల నుంచి రావాలి కదా మనకి ఇంకా మనం ఇంకా తయారు చేసేకి ఎటువంటి ప్రయత్నం చేయలేదు. లైక్ ఆ అంతా ఈవీ మీద డిపెండ్ అవుతున్నాం ఎందుకంటే ఇట్లా రేప్ పొద్దున ఈ సిచ్యువేషన్ వస్తే ఏం చెయాలి అని చెప్పేసి మన ఇండియాలో చాలా ఈవిస్ గాని ఇప్పుడు తిరుగుతున్నాయి.
హ్మ్ అవునవునండి
అది కూడా ఒక ప్లస్ పాయింట్ అండి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్ని ఇప్పుడు ప్లస్ పాయింట్ వాళ్ళకి
అవునవును ప్లస్ పాయింటే ఎందుకంటే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసి దాని వల్లనే యూస్ చేస్తున్నారు కాబట్టి ప్లస్ పాయింటే దాని వల్ల పెట్రోల్ ఇవన్నీ
అంటే వేరే దేశం మీద డిపెండ్ కావాల్
అవ్వడం ఉండ అవునవును బట్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువా మనం ట్రావెల్ చేయాలనంటే మనక్ పెట్రోలే ఎక్కువ యూజ్ అవుతది బట్ ఏది లిమిటెడ్ ఉంటది కదా చార్జ్ చేస్ కొని యూజ్ చేయాలి అన్నట్
అట్లేం లేదండి.
అంటే పర్టికులర్గా ఇన్ని కిలోమీటర్ అంటే పర్టికులర్ ఇన్ని కిలోమీటర్స్కి మాత్రమే ఈ వెహికల్స్ రన్ అవుతాయి అని అంటే లైక్ ఈ ఛార్జింగ్ ఇంత వరకూ అదే అని నేను చెప్తున్నాను ఇది ఏంటి ఇన్స్టంట్గా మన పెట్ట పెట్రోల్ యేసుకుంటే డీజల్ వేకుంటే ఒక ఫైమినిట్సలో వెళ్ళపో అనమాట బట్ ఛార్జ్ అవ్వడానికి టైమ్ పడుతది కదా
అట్లేం లేదండి ఇట్ల ఇప్పుడు చార్జెస్ ఫాస్ట్ చార్జెస్ కూడా వచ్చా నాయ్ హాఫ్ అన్ అవర్లో అంటే మనం ఏదైనా ఏదైనా ఫుడ్ కాగినప్పుడు అట్ల ఏదైనా ఆ ఇన్స్టాంట్ ఇ ఫాస్ట్ చార్జెస్ ఉన్నాయియండి మీకు తెలీదా ఫాస్ట్ సడ్జస్ంచి హాఫ్ అన్ అవర్ లో ఫుల్ అయిపోతాయండి అట్లా
అదే అనే ఆ కార్స్ బైక్స్ ఇవి గురించి నాకు అంత ఐడియా లేదు
హే ఇద్ తెలుసుకోవాలండి ఫ్యూచర్ ఫ్యూచర్ నాలెడ్జ్ గురించి నేన్ చెప్తానాన్ను అది
ట నాలెడ్జ్ అయితే నాక్ అంతగా ఐడియా లేదండ్
పాస్ చార్జెస్ కుడా ఉన్నాయి కాక్పోతే దాన్డ్కీ ఎక్కువ ఎలక్ట్రిసిటీ జన్రేట్ కావాల్లా అయి కో ఎలక్ట్రిసిటీ స్టోర్ అయి ఉండల కొద్దిగ అంటే దాన్కి ఒక స్పెట్స్ వేరే ఉన్నాయండి. ఇప్పుడు నార్మల్ చార్జర్ కి దానికి చానా ఆ కాస్ట్ ఎక్కువ అన్మాట
హమ్మ్
అట్ల ఉంటదండి ఇప్పుడు మనం మామూల్గా హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అట్ల పెట్టామంటే ఛార్జ్ అయిపోతయండి మ్యాక్సిమం ఇప్పుడు బస్సెస్ కుడా ఉన్నాయి గదా అంతెందుకు స్లీపర్ బస్సెస్ వే ఎలక్ట్రిక్ వే ఉన్నయి అన్నీ
అవునవునండి ఉన్నయి
ఇప్పుడు హైద్రాబాద్ నుంచీ విజయవాడ గాని ల్యాక్పోతే ఆ హైద్రాబాద్ నుంచి బెంగ్ళూరు గాని హైదరబాద్ నుంచి ముంబై గాని ఇట్ల మధ్య మధ్యలో చార్జింగ్ స్టేషన్స్ కుడ ఇప్పుడు
అవునండి పెరుగుతున్నాయి ఎందుకంటే యూజ్ చేసే వాళ్ లే ఎక్కువ మంది అయిపోతున్నారు ఆ వెహికల్ కుడా ఎక్కువ స్
ఉమ్ లైక్ పెట్రోల్ డీజల్ ఎట్లా ఇన్స్టాండ్గ దొరుకుతుందో మనకి ఇది గుడా రేపొద్దున ఇన్ష్ చాటుగా దొరికే సిచువేషన్ ఒస్
అవునవునండి వస్తుంది వస్తుంది అది రావడం బెటరేలేండి, పెట్రోల్ చార్జెస్ అన్నా తగ్గుతాయి హై అదే పెట్రోల్ చార్జెస్ అనేటివి తగ్గుతాయి ఇప్పుడు ఎట్లన్నా ప్రతి డే కీ అస్
చార్జ్ పెట్రోల్ కుడా ఏమైతుందంటే లైక్ వన్స్ అయిపోతుందండి ఎప్పుడో
అవునవును ఎయిపోతది, అదే మనకి మన స్కూల్ ఉన్నప్పుడు రనవల్ రనవబుల్ రీసోర్ సు అన్ రెనెవల్ రీసోర్స్ అని చెప్పేసీ వస్తుండే కదా అలా అన్మాట ఎప్పుడో ఒకసారి అదైతే ఖాళీ అయిపోత్ తున్నన్ మీ ఇంతేగనం యూజ్ చేస్తున్నాం ఇంట పోపు లెట్ అవ్ తున్నాము ఇంతమంది ప్రతి ఒకొక్క ఇంటికి త్రీ ఫోర్ వెహిక్
అంటే అట్లానే కా కాకుండా మనకి ఫ్యూచర్ పొల్యూషన్
అవును అవ్వదు బట్ పాపులేషన్ పరంగా చూ అదే అదే పాపులేషన్ పరంగా చూసుకుంటే ఎక్కువ యూసెస్్ కూడా వస్తుంది కాబట్టి దాని వలన ఈవి వెహికల్స్ ఇ చాలా బెటర్ నా
ఆ మన ఓజోన్ లేయర్ కూడా ఎర రిఫ్రిజిరేటర్స్ కూడా చాలా యూజ్ చేస్తున్నారుారండి రిఫ్రిజిరేటర్స్ లో కూడా గ్యాస్ ఫిల్ చేయాలా మ్యాక్్స్ అన్ని తగ్గించుకుంటేనే బెటర్ అండి ఎందుకంటే రేపు పొద్దున ఆహ్ హా గ్యాస్ దొరకలేదంటే ఈ రెఫ్రిజిరేటర్స్ అనేవి కూడా మనకి చాలా
అవును ఇంకా ఇప్పుడు ఎల్పిజి సిలిండర్స్ కూడా అసలు బుకింగ్ చేసుకోవాలంట ట్వంటీ ఎయిట్ డేస్ కి వస్తుందంట డెలివరీ అవుతుందంట లేద అంటే అదే నేను కొంచెం చెప్తున్నాను కొంచెం ప్లీజ్ నేను చెప్పేది కూడా విన నొచ్చు కదా అప్పటి నుంచి నాకు స్పేస్ లేదు అదే అండి నాకు ఇప్పుడు సిట్యుయేషన్ అన్ని హాట్ గా నడుస్తున్నా్ కదా ట్వంటీ ఎయిట్ ేస్డుతే అంతా స సిలిండర్ రా కంటికి ఆ ఆ మనకి చేసుకుంటే అద మనక ఏమన్నా బ్లాక్ లో కొనాల అంటే ఒక వన్ సిలిండర్ ఫోర్ థౌసండ్ అంట మనకి సెవెన్ హండ్రడ్ వచ్చిలిండరు వాటర్ అండ్ పెట్టి అంటే లైక్ త్రీ ప్రైస్డ్ అమౌంట్ పట్టి కొనాల్ అన్నమాట
ఇప్పుడు ఇప్పుడు వరకు అయితే ఇప్పుడు వరకు అయితే అలా లేదండి ఎందుకంటే అవి
మా వాళ్ళు కూడా ఫోర్ థౌసండ్ పెట్టి కోన్నార్ అనమాట
కేస్ కేసు రైస్ చేయొచ్చండి ఎందుకంటే మోడీ గారు చెప్పారు
పెంచయట్లేదు అన్నారు కానీ మనకి ఇప్పుడు ఉ మనకి నిర్స్ కద మన నీడ్ ఉంది
నేస్ససర్రి అయినా డిమాండ్ చేసినా కూడా కేసు ఎస్ తే కేసు మొన్న పట్టుకున్నారు కదాండ్
ఆ అది కేస్ నడిచి మనకి రెస్పాన్స్ వచ్చే లోపల ఇంగ ఎంత కి టైం
అట్లా అనుకోని కరప్ట్ మధ్యలో అలం నేను
ఆ మనకి అలాని మనం ఒక్కటె అనుకుంటే సరి పోదండి అందరూ అనూకోవాలి వల్ల నీడ్ బట్టి వాళ్ళు చేసేస్తారు అంటే
అదే అండి వాళ్ళ నిన్న తీసేస్తే వాళ్ళు వేరే వాళ్ళు వాళ్ళని తీసేసి వాళ్ళని వేరే ప్లేస్ లో ఇట్లా చాలా మంది బలి గారుగద అండి ఇలా ముందకి ఇనిషియేట్ తీసుకొని తీసుకొని కంప్లెంట్ రైస్ చేస్ తే బాగుంటదండి ఎందుకంటే అది పద్దతి కాదు ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వెళ్ళన్నీ ఉం
అదే కదా మా ఫ్రెండ్ ఒక అమ్మ అదే నేను చెప్పేది ప్లీజ్
మ్మ్ చెప్
ఆ అదే అండి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి కంపెనీకి వస్తుంది ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ఉంది ఆ త్రీ డేస్ అయిపోయిందట అవున్ గ్యాస్ అయిపోయి
మ్మ్
తీసుకు అంటే ఆ అమ్మా కు కూడా చేయట్లేదు హోటల్లో తిున్నారంట వాళ్ళు హోటల్లో ఎన్ని డేస్ ఏం తింటారండి ఫోర్ థౌసండ్ పెట్ నార్మల్ ఫ్యామిలీ ఎఫ్ఫోర్డ్ చేయాలంటే కష్టం కదా సో దాని గురించి కూడా ఏమన్నా ఎస్ట్రా తే అది బయట కూడా ఎందుకంటే వాళ్ళ కూడా సేమ్ కాస్ట్ పండ్ వాళ్ళు కూడా రేట్లని పెంచేస్తు ఉంటారనమాట ఇంకా
అవునండి అవునండి
ఎప్పటికి చేంజ్ అవ్తుందో ఏమో మరి ఇది
అంటే దీన్ల మీద డిపెండ్ కాకుండా ఇండియా ఒక ఇన్షియేట్ తీసుకొని ఏదో ఒకటి నేచురల్ గా తయారు చేసేది అంటే ఇప్పుడు బయట కట్కునేది బట్టలు బట్టి చేస్తే పొల్యషన్ ఎక్కువ అయింది
అవున అవును అట్లా కూడా ట్రీస్ కూడా డామేజ్ అవుతాయి కదా ఇంక దానికి
మ్ సరేలేండి అయితే మరి నెక్స్ట్ కాల్లో మాట్లాడము సరే అండి బాయ్ అండి బాయ్ అండి